హలో
బావున్నవారా?
బాగున్న అక్క నువ్ బావున్నావా అక్క
ఆ బావున్నాను రా ఏం చేత్తాన్నారు?
ఏం చేయట్లేదు అక్క ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటానాం.
అందుకేనా ఫోన్ కట్ చేస్తన్నావ్ అది ఫోన్ కూడా చేయట్లేదు. అమ్మేం చేతంది నానేం చేతండు?
ఏం చేయట్లే అక్క ఇంట్లో ఉన్నారు.
అవునా
పిచ్చ అవునా
అ అందుకేనే ఫోన్ ఎత్తట్లేదా నువ్వు బాగా వీడియో గేమ్లా ఆడి
అవునక్క ఫ్రెండ్స్ తో ఆడుతుంటున్న
ఫ్రెండ్స్ తో ఆడుకుంటే మరి ఫోన్ ఎత్తడానికి ఏమైందరా? బాగా గేమ్లు ఆడుతున్నవటగా అమ్మ చెప్తుంది.
అవునా అక్క
బాగా వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. దూ పిల్లగాడు ఇంట్లో అని చెప్ తంది మరి నిజమేనా
నిజమే ఎక్క ఆడుకుంటా ఉ అ
మరెందుకు అట్లా ఆడుతున్నవు రా ఊరికే వీడియో గేమ్లు, ఫోన్ లో గేమ్లు, అట్లా ఆడకూడదని అంతకు ముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నా. ఊ మరి ఎందుకినట్లే మరి ఎవరు చెప్పిన యినట్లేదు వాడు అసలు మాట యినట్లేదు అని చెప్తుంది అమ్మ.
గేమ్ లో ఆడుకుంటాను అట్ట ఎంజాయ్మెంట్
అట్లా ఆడకూడదు అని చెప్పిన కదరా ఇంతకు ముందు
చెప్పావా అక్క
ఉ మర ఏమైంది మరి ఇంతవరకు మరి ఆలో ద్ర
అవున అక్క
మర
నువ్ చెప్పవ్ గా అక్క ఈ సారి నించి గేమ్స్ ఆడుకోనక్క బయట
ఎన్ని రోజు ఎన్ని రోజులుని ఎన్ని రోజులు చెప్తా పె గా
నిజం అక్క నువ్వు చెప్పింది దాన్ని బట్టి నాకు ఓపన్ వచ్చింది
ఆ
ఇ
ఇంతకు ముందు కూడా ఇట్లాకే చెప్పినావు కదా రామ్ అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్తే నేను నీకు చెప్పిన నువ్వు నువ్వు విన్నావా అసలు నా మాట నా మాట ఇంతకు ముందే ఈయనుంటే ఇప్పుడు నాకు ఫోన్ రాకపోనుగా క ఫోన్ ఇవ్యట్లేదు వాడు ఏమి లేదు అని చెప్తుంది మరి ఇకాడ అసలు అన్నం అన్నం తినట్లేదు ఊరికే వాడు ఫోన్ లోనే ఉంటండు మరి చెప్పమ్మా అనేసని నాకు చెప్పింది
అవు నాకు ఇంకో ఇంకోసారి చేయలేక ఇలా బయట ఇంత గేమ్స్ ఆడుకుంటా
బయట గేమ్స్ ఆడుకోవాలి తమ్ముడు అట్లాగా బయట లోప లోపలే ఉంటే నీక ఏం అర్ధమైదురా అట్లా ఉంటే నీకు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఆ ప్రపంచం వదిలేస్తతే మన ఊర్లో ఏం జరుగుతుందని తెలుసా నీకు అసలు
అవున అక్క నిజమే అక్క తెలియదు
మరి అట్లాగా ఉంటే ఎవరో ఈ ఎడ్డ పిల్గాడ అనుకుంటరు తర్వాత మరి అట్లా ఉండకూడదు కదరా వెళ్ళావా అమ్మమ్మ తాతేయ్య దగ్గరికి వెళ్ళావా
రేప వెళ్త అక్క
హాలిడేస్ వచ్చినయ ఉగాది ఎప్పుడు
ఉగాది తెలియదు అక్క
తెలీదా సెలవులు ఇస్తారా మరి ఉగాదికి
టూ డేస్ ఇస్తారక్క
ఉగానే టూ డేస్ ఎనారా
అవునక్క వన్ డేనే అక్క ఉగాది
ఉగాది సెలవులు ఉంటాయి అనుకుంటార ఒక ఐదు రోజులు ఇస్తార అనుకుంటా
ఉండవాక్క
అవునా
అవునక్క
దసరాకే ఎక్కువ సెలవులా మరి ఏంటి మరి ఇప్పుడు టెన్త్ అయిపో పోతే మరీ ఏం చేద్దామని సారు
ఏం లేదక్క కాలీ ఇంకా జాబ్ మీద ఇంకేమి రూపన్ం పెట్టుకోలేద అక్క
ఇంకెప్పుడు పెట్టుకుంటాం మరి టెన్త్ అయిపోయినాకనా
ఏమో అక్క ఏమి
ఏదైనా ఒగ్గోలు ఏ ఒ్ గోల్ ఉండాలిరా తమ్ముడు ఎప్పుడైనా గాని ముందే టెన్త్ అయిపోయిన తర్వాత చూద్దాం అన్నట్టు కాకుండా ముందే ఒక ఒపీనియన్ అనేది పెట్టుకోవాలి పెట్టుకని అప్పుడు నువ్వు ఫోన్లని ఆయన టెన్త్ కూడా అయిపోలే కదారా నువెందుకు రా ఫోర్వే
హ
కొత్తగాను మనస్క స్కూలుకి కూడా ఫోన్ తీసుకెళ్లావంటగా
ఫేర్వెల్ అని తీసుకెళ్ళక్క
ఆ మరి అట్లా తీసుకుపోతే ఒకవేళ సారికి ఫోన్ సారికి తెలిసింది అనుకో అప్పుడు ఏమంటార రా తెలిస్తే అమ్మో నాన్న తిట్టారా అబ్బా తెలివితేట ఇలా తిటరా ఆమనీ ఆమనీ నీను ఎవడు రా ఇట్లా పెంచ్ వచ్చేది ఎట్లాగైనా పెంచేది అని అప్పుడు తడతారు
తిడతారు అక్క
ఆ అట్లాగా నువ్వు బ చికాస్త మ
అక్క
చికాక్ చేస్తున్న వంటగా ఇంటికాడ
చేయట్లేదు అక్క
అవునా
మ్మ్ సరే చేయట్లే అక్క మంచిగానే ఉంటున్నా
ఎం మరి సికాక్ చేస్తుండు అసలు మంచి ఉండట్లేదు మాట్లాడితే ఫోన్ లోనే ఉంటాండు ఆ మరి ఫోన్ లో బాగా గేమ్లు ఆడుతాండు అట్లాగ ఉంటే తలనొప్పి చిత్ర ఇప్పుడు నీకు చదువుకునే ఏజ్ చదువు బుక్ కాసేపు పట్టుకుంటే ఉండగలవా నువ్వు
ఉండలేను అక్క
ఆ మరి అదే మరి అందుకని అట్లా ఉండకూడదు అట్లాగ ఫోన్ పట్టుకొని ఉండడం వల్ల నీకు తర్వాత తలనొప్పి వచ్చిది కళ్ళు బీపుతాయి అట్లాగ చేయకూడదు కదా తమ్ముడు
ఓకే అక్క ఇక నుంచి ఫోన్ నొక్కనక్క
నువ్వు చాలా సార్లు చెప్పావరా తమ్ముడు ఇట్లాగా ఫోన్ నొకనని అదిజెను ఇదిజ్జేను అక్క అది అక్క ఇదిక్క అని చాలా సార్లు చెప్పుంటావ్
నిజంగా అక్క ఈసారి నుంచి నొక్కనక్క
ఆ అదే అ మాట్లాడమని అనుకుంటున్నా అట్లా ఫోన్ నొక్కకూడదు తమ్ముడు అదే నొక్కకూడదు ఆ చదువుకోక సంవత్సరం ఒక్క సంవత్సరం అయితే అయిపోయిది కదా తమ్ముడు
అవునక్కా అయిపోయింది
ఆ మరి అందుకే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఫోన్ నొక్కకుండా మా దగ్గర ఒక బాబా ఏమైంది తెలుసా ఆ అట్లనే ఫోన్ నొక్కి నొక్కి నొక్కి ఆ అందులోనే కళ్ళు పెట్టింత పెద్ద పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని దగ్గర జూమ్ లో చూసు వస్తంటట ఒక బాబు
ఆ
ఆ బాబు ఎమటే కళ్ళు కళ్ళన్ని బయటకు వచ్చిన అంత రెడ్గా అయిపోయినరా
అవునాక్క
ఆ అట్లా రెడ్డిగా అయిపోయి ఆ కళ్ళు కనపడట్లేదు అట ఏం కనపడ ఇ లేదాట
ఇక్కడ నుంచి ఫన్ నొక్కనక్క మంచి ఉంటా అ
ఆ ఇప్పుడు చాలా సార్లు చెప్పినవ్ రా తమ్ముడు న్న చిన్న పన్నప్పతున్నాను నేనుగాని నువ్ చాలా సార్లు చెప్తున్నావు ఇట్లాగ నేను ఇప్పుడు చూడనక్క కానీ ఇంట్ చేయన కానీ మళ్ళీ అట్లే అమ్మ నాన్న ఒక్కలేే ఉన్నారనేగా ఇంట్లో
అవునక్క
మరట్ల చేయొద్దు
ఓకే అక్క
మంచిగుండాలి
సరే అక్క
అదే మరి కొంచెం జాగ్రత్తగా ఉండి ఇంట్లో చదువు కుంటా ఉండు కొంచెం టైం ఉందనుకో చదువుకోవడానికి ట్రై చెయ్ సరేనా ఫోన్ గేమ్లు ఆడకూడదు సరేమో ఫోన్ అట్లనే ఛార్జింగ్ పెడితే ఒక పాప చార్జింగ్ పెట్టి ఫోన్ నొక్కుకుంటుందంట పేలిపోయిందంట
అవునాక్క
అంత డేంజర్ రా ఫోను అట్లాగ అందులోనే పడి ఉండటం వల్ల నీకు ఇంకా ఏమనా చెయాలన్నా గానీ నీకు అర్ధం కూడా కాదు
అవునా అక్క
ఆ అందుకని నువ్వు మంచిగా చదువుకో ఈ ఒక్క సంవత్సరం ఎట్లో ఒకట్లా కష్టపడి ఫోన్ పక్కన పడేసేయి నీకు మళ్ళీ సెలవులు వచ్చినప్పుడు ఇప్పుడు నైన్త్ ఆ నువ్వు
అవునక్క నైన్త్
ఆ ఈ పిల్లగాడు గింతలేడు గాని ఫోన్ పట్టుకు కొ నొక్కుతాడు రోడ్డు మీద అని చెప్పి అంత చీప్ గా మాట్లాడుకుంటారు మమ్మీ డాడీని ఎవరయ నిన్ను పెంచేది అని అనుకుంటారు.
నిజమే అక్క
ఆ కాదా నువ్వు నిజం చెప్పు
నిజమే అక్క
అదే మ అందుకని నువ్వు మంచిగా చదువుకోవడం చేయడం లాంటివి చెయాలి ఇంట్లో అమ్మకు కూడా ఈసారి నీ నాతో మాట్లాడినందుకు కొంచెం ఒక మేల్ జరిగింద అని అ అని చెప్పాలి అమ్మ నీతో మాట్లాడి తమ్ముడు మంచిగయిండు అని చెప్పాలి అమ్మోళ్ళు
ఆ ఓకే అక్ ఓకే అక్క
మార్పు కనపడాలి
ఓకే అక్క
ఆ ఇట్లాగ ఫోన్లు మాట్లాడుకుంటా ఫోన్లు తిరుకుంటా అసలు తెలియ మనుషుల్లాగా చేసుకుంట పోతే ఇక వాళ్లు ఏంటి సంటర్ తిరగటం ఇప్పుడు మనం కష్టపడే వయసు చదువుకునే వయసు కాబట్టి మనకి చదువుకోవాలి ఖాళీ టైం ఉంటే అమ్మకి సాయం చేయాలి ఇట్లాంటి ఏదైనా కాని ఫస్ట్ తల్లిని ప్రేమించినోడే తర్వాత భవిష్యత్తులో మంచిగా ఉంటాడు అర్థమైందా
అర్థమైందాక్క
అది తల్లిదండ్రుల్ని మంచిగా ప్రేమించాలి వాళ్ళని సన్మానించే విధంగా మీ స్కూల్ల్లో చెప్పట్లేదా ఇలాంటివి ఏథిక్స్ ఏం లేవా
చెప్తరక్క
ఉ మరి అందుకని ఇంకా మంచిగుండాలి ఫోన్ ముట్టుకోకూడదు అసలు సెలవులు వచ్చినప్పుడు అప్పుడు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి పోవాలి వాళ్ళతో మాట్లాడాలి ఆ
ఓకే అక్క
ఆ వాళ్ళతోటి మంచి వాళ్ళక్ సాయం చేయాలి ఒక స సెలవులన్నీ అక్కడ పండగల అన్నీ అక్కడ మ చి గ్రాండ్ జరుపుకొని అట్ల రావడానికి ట్రై చేయ్ గాని, ఫోన్లు పట్టుకుని ఉంటే నీకు అమ్మమ్మ, తాతయ్య ప్రేమ దొరికిద్దా.
దొరకదక్క
ఉమ్ మరి అందు కానీ నువ్వు మంచిగా మంచి ఎథిక్స్ తొ మొదలు పెట్టి ఇప్పనుంచి. మంచిగుండాలి నానా సరేనా.
సరే అక్క.
ఆ అది జాగ్రత్తగా నీలో మార్పు తెచ్చుకొని ఫోన్ పక్కన పడేసి ఒ క్క సంవచ్రం కష్టపడి చదు టెన్త్ పాస్ అయితే ఇం టర్లో నిన్ను ఏదో ఒక జాబ్లో సెటిల్ చేస్తాడు, డాడీ అర్థవైందా.
ఓకే అక్క
ఆ మంచి నువ్వు సెట్టైయ్ పోతావు మంచి జాబ్ వచ్చిద్ది, మంచి చదువుకుంటు తర్వా త భవిష్యత్ బావుండాలనేగా అమ్మవ అమ్మనా
అవునక్క
అందుకని మరి నీ లాస్ట్ ఒపీనియన్ చెప్పు మరి మారతవా.
మారతక్క నువ్వు చెప్పావు అక్క ఇగనుంచి మంచిగ ఉంటక్క బైట, బైటె ఆడుకుంటా ఫోన్ నొక్కనక్క
హ్మ్
పండగలకి అమ్మమ్మ, తాతళ్ళ్ దగ్గరికి కెళ్ ఉంటా అక్క.
ఆ అదే వెళ్ళాలి మంచిగా ఉండాలి, బయట తిరగాలి ఫస్ట్ బయట ఏం జరు ని యెక్కడ ఏమై ఎవరున్నారు. ఏంటి అనేది మనం పరిశీలించాలి, మన పంచాయతీ దగ్గరకు కూడా అసలు మనం ఎప్పుడు బొము, ఆడపిల్లలైయితే బొరు మరి మగ పిల్లలు అటె అటు సాంగత్యాన్ని మంచి ఫ్రెండ్షిప్ని మంచి స్నేహాన్ని ఫె ఫ్రెండ్స్ తోటి మంచిగా ఉండాలి, మంచివి చూసుకోవాలి, ఇంట్లో సాయం చేయాలి. మమ్మీ, డాడీ కి, అట్లాంటివన్నీ చేసుకుంటూ మంచిగుండాలి. సరేనా
సరే అక్క
సరే రా మరి, ఇ రొ మంచిగ ఉండు మంచిగా మంచిగా అన్నం తిను మంచి ంచిగా అమ్మకు సాయం చెయ్, ఓకేనా నేను మళ్ళీ చేస్తా
ఓకే అక్కా
సరేనా రా
సరే అక్క
జాగర్త సరేనా.
సరే అక్క